హలో.
వినిపిస్తుందండి నా వాయిస్.
ఆ వినిపిస్తుందండి.
మీ వాయిస్ చిన్నగా వస్తుంది అండి ఎందుకో.
అవునాండి ఇప్పుడండి
హలో
హలో
మీ వాయిస్ చిన్నగొస్తుంది కొంచెం
ఆ ఇప్పుడు విన్పిస్తాన్దా
ఆహా ఇంక ఇ చిన్నగానే వస్తుంది
ఇప్పుడు
ఇప్పుడు కూడా
అవునా నెట్ట్ ప్రాబ్లం అండి మా ఇంటి దగ్గర
నెట్ గాద్ నెట్ ఏం లేదు వాయిస్ బ్రేక్ అవ్వట్ ట్లే ఇక్కడ మీజే వాల్యూమ్ తక్కువొస్తుంది అట్లా
అవునా
ఉమ్
ఆ
ఒకసారి వాల్యూమ్ పెంచుకోండి మీ మొబైల్లో
పెంచా అండి
సరేలేండి మాట్లాడండి
ఆ
కన్
మీరు షాపింగ్ చేయడానికి వెళ్ళారా అండి ఈ మధ్య
ఉమ్ వెెళ్ళామండి
ఆ ఏం షా ఏం అదే ఏమేం తీసుకున్నరండి షాపింగ్ ఎంత చేస్
ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ జేసాను ఆ చీ ఆఫ్లైన్ చేసాను
ఆహ
ఉమ్ ఉమ్ ఆన్ ఆఫ్లైన్ క్ ఆ ఆన్లైన్ చేసా ఆఫ్లైన్ చేసా
ఉమ్ హ్
ఆఫ్లైన్ లో ఒకటి మనకు లెహెంగాస్ వస్తాయి చూడండి
ఆ
ఆ మాడల్ ఎయిటీన్ హండ్రెడ్ అది
ఉమ్ హ్
ఇగ నార్మల్ గా ఒక లెగ్గిన్ దీసుకున్నా
ఉమ్ హ్
ఉమ్ ఉ ఇక టూ థౌసండ్, టూ థౌసండ్ హండ్రెడ్ అయ్యింది బిల్ మరి ఆఫ్ ఫ్లైన్ లో ఒకటి మనకి ఏ జియో ప్లాట్ఫామ్ లో ఒక థౌజండ్ పెట్టి ఒక డ్రెస్ తీసుకున్న
ఉమ్ హ్
ఉమ్ ఉ మ నార్మల్ ఈ మీషో ఉంటది చూడు
ఆ
ఈ మీషో లో ఒక థౌజండ్ పెట్టి ఒక రెండు డ్రస్సులు దీసుకున్న
ఉమ్ హ్
చేస్తా ఆన్లైన్ జేస్తా ఆఫ్ లైన్ జేస్తా
ఉమ్ హ్ మీకేది ఇష్టమండి ఆన్లైనా, ఆఫ్లైనా
అంటే మొన్న ఒక డ్రెస్ వచ్చింది కదా ఎయిట్ హండ్రెడ్ డ్రెస్ అది బానే ఉంది కాబట్టి సో ఆఫ్లైన్ బెటరే ఆన్లైన్ కూడ బెటరే క్లాత్ పర్లే బానే వచ్చింది
ఉ హు
అదే అంటే మనం యూస్ చేసే దాన్ని బట్టి కద బా వచ్చింది
ఉ
పర్లే నాట్ బ్యాడ్ అని చెప్ప ఆ అవసరం లేదు బాగుంది
ఆహ
అండ్ ఆన్లైన్ అయితే ఇంక మనకు నచ్చింది తీసుకోవచ్చు కదా చాల చాల కలెక్షన్ ఉంటాయి అండ్ కలర్స్ మనం రియల్ టైమ్ లో చూస్తాం కదా
అవును
సో నాకు అట్ల అది కూడ బెటర్ అనిపించింది
ఉ హు
ఈ ఆఫ్లైన్ ఏమంటే డెలివరీ చాల లేట్ అవుతుంది వన్ వీక్ పైనే అవుతుంది
అవునండి అని అయినా కొన్ని యాప్స్ లో త్వరగానే అయి తుంది అండి
ఏమో అంటే లొకేషన్ బట్టి ఏమో బట్ మా మాధకాషన్ కి రావడానికి అయితే చాలా టైం పడుతుంది
ఉ హు ఉ
మీ లొకేషన్ కి ఎంత టైం పడ్తది డెలివరీ అవ్వడానికి
మా విలేజ్ కైతే ఎప్పుడు పెట్టుకోలేదండి మేము
ఉ హు
ఉ
అచ్లీ టౌన్ లో
ఆ మేము మ మదనపల్లి కాని అట్లున్నప్పుడు పెట్టుకుంటాం ఎక్కువ మా విలేజీకి ఎప్పుడు ఎప్పుడో ఒక్కసారి అంతే అండి
అదే టౌన్ లో నైయితే మనకు ఫాస్ట్ గా వచ్చేస్తాయి ఆ అట్ల అనమాట మామోల్ అంటే మేము నేంతే ప్రజెంట్ విలేజ్ లో ఉన్న కాబట్టి
ఉ
ఆ సో కొంచెం టైం పట్టుద్ది ఒక ఏయ్ ఎయిట్ డేస్ మాక్సిమం ఎయిట్ డేస్ అంతే
ఆహా
ఉ అదే నార్మల్ సిటీస్ లో అయితే మనకి బ్యాంగ్ళూర్ బెంగళూర్ ఉంది కదా
అవును
ఆ బెంగళూరులో అయితే కొ ఫాస్ట్ గానే డెలవ ఆన్ ఆ కొన్ని వెబ్సైట్స్ లో అయితే మనకు సేమ్ డేనే డలివరీ అయితాయ్
ఊ ఆహా కాని హైదరాబాద్ కానీ మనకి గంటల్లో నీ సెకండ్స్ లో ని వచ్చేస్తుంది అండి
ఆ నేను అదే అనింది నేను అదే అనింది మనకు సిటీస్ లో అయితే ఆ డెని సేమ్ డేనే
ఆ అండేనే ఉంటది
ఉమ్
అదే మన వీళ్ళజసుకతే ఫుడ్ అలాంటి డెలివరీ కాదు సిటీస్ లో అయితే ఫుడ్ డెలివరీ కూడా ఉంటది
అవును
ఉమ్ అట్లా మీకేమైనా ఉందా ఫుడ్ డెలివరీ అట్లా ఫుడ్ల్ డిలివరీ అలా మీకేం
విలేజెస్లో లే ఫుడ్ డెలివరీ యాప్స్
అదే అదే
ఆ మనకు అవైలబుల్ ఉండదు ఇక్కడ ఇవి రావడమే గొప్ప అనుకో పోలా ఎందుకంటే ఇంత నీకు డెప్త్ గా వచ్చేయాలి కదా సిటీస్ లో కాకుండా ఇంకా
ఆా
సో ఫుడ్ డెలివరీ అయితే ఏం లేదు మీకుందా
ఆ హఫీడేస్ క బస్సులు అలాంటివి రావడమే కష్టము ఇంకా ఫుడ్ డెలివరీ అంటే హ
ఉమ్
ఉహూ
అది పయింటే
మనం ఏం చేస్తాం ఇంకా
ఉమ్
తప్పదు ఇంకేంటి మరి ఏంటి స్పెషల్ ఈరోజు వంట
హ్మ్ మా ఇంట్లో మేము బీరకాయ కూర చేసినమండి మీరండి
మేం పప్పన్ పప్పనం
ఉహూ మీరే చేసారా
ఆహా నేం కాదు మా మమ్మీ చెప్పింది నేనై అతే అంటే నాకు మోస్ట్లీ పప్పనమే సెట్ అయితది
ఉహూ
అదే ఇష్టం ఎక్కువ ఇష్టపడి తినేది
ఆ ఎవరైనా అంతే పప్పు అన్నం అదే ఎక్కువ
ఆ అమ్మాటా
హూ మీ ఊర్లో ఏం ఫెస్టివల్స్ చేయరాండి
ఇప్పుడు మనకు మొహరం వస్తుంది కదా
అవును ఉహు బ మాకు కూడా ఉందండి మొహరం ఇప్పుడు
ఎప్పుడు మీఊర్లో
మా ఊర్లో నెక్స్ట్ వీక్ సన్ సాటర్డే సండే అండి
సటర్డే సంండే నా
మీ ఊర్లో అండి
మా ఊర్లో ఇంకా అంటే డైట్ త కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారనమాట ఇంకా
ఓహో
ఏమో న వాళ్ళక్ తెలుసేమో మరి నాకు తెల్దు
మ్మ్ హ్మ్
మ్మ్
ఇంకా ఏం ఫెస్టివల్స్ చేయరా మీ విలేజ్ లో
ఫెస్టివల్సా
ఆ
చేస్తారండి మామూలు మా మా సైడ్ అయితే ఇక్కడ గౌరమ్మ ఫెస్టివల్ అనీ
మ్మ్ హ్మ్ బా చేస్తారా
మ్మ్ బా చేస్తారు
మ్మ్ హ్మ్ అప్పుడే ఉంటాయ్ స్పెషల్స్ పెషలప్
అప్పుడు అఫు అంటే అక్కడ ఒక దేవత ఉంటది మనకు
మ్మ్ హ్మ్
సో ఆ దేవతకి ఏం చేయాలంటే హారతులు పడతాము
మ్మ్
హారతులు అంటే ఇంటి ఆడపడుచులంతా కో ఆ లేని వాళ్ళు ఆడపడుచు లేని వాళ్ళ కోడలు కూడా హార్తలు పడతారు
మ్మ్ హ్మ్
అట్లా హారతులు పట్టేసి నైట్ అనేది ఆ డే వేస్ట్ అవకుండా ఇక్కడ మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పె డతారు
మ్మ్ హ్మ్
ఏదన్నా బగన్ కానీ వండి
మ్మ్ హ్మ్
ఏదైనా కానివ్వండి పెడతారు అండ్ మాకు ఇక్కడ ఆ రోజ్ నైట్ కి వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ లాక్ క్రాకర్సె పేలుస్తారు నైట్ కి
మ్మ్ హ్మ్
వన్ వన్ అండ్ హాఫ్ లాక్ క్రాకర్సే ఉంటాయ్ అండ్ ఇంకా డె కరేషన్ ఆ తర్వాత మనం నెక్స్ట్ రోజు నాన్ వెజ్ చేస్తాము అండ్ ఆ ఫెస్టివల్ కి అందరు వస్తారు ఎవ్వరు మిస్ అవ్వకుండా
మ్మ్ హ్మ్
మ్మ్ చాలా బాగుంటుంది
అయితే మీ ఊర్లో బాగా చేస్తారు ఫెస్టివల్ అది
ఆ మా ఊర్లో ఈ ఫెస్టివల్ అంటే మెయిన్ అంటే ఒక పెద్ద పండుగ అంటే ఇదే మాకైతే
మ్మ్ హ్మ్ మొహర్రం చేయరా అండి అంత పెద్దగా
చేస్తారు బట్ దానికంటే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లాక్ క్రాకర్స్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయండి న నార్మల్ టూ థౌసండ్ వన్ అవి కాదు ఇక్కడ స్పెషల్ గా చేయిస్తాం మేము సపరేటే
మ్మ్ హ్మ్
ఆ ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేయండి ఎట్లుంటదో
మ్మ్
చాలా బాగుంటుంది
మ్మ్ హ్మ్
ఫెస్టివల్ అయితే అందరు ఎక్కడుండే బంధువులు అందరు వస్తారు
మ్మ్ హ్మ్
బాగ ఎంజాయ్ చేయొచ్చు.
అంటే ఫ్రెండ్స్ లేడీస్ అందరు వస్తారు ఎక్కువ.
అం అందరు వస్తారా.
ఆహా
బావుంటుంది ఫెస్టివల్ అయితే.
ఆ
ఒక టూ డేస్ ఫే అంటే ముందు ఒక టూ డేస్ ఫెస్టివల్ త్రీ డేస్ ఫెస్టివల్ చెప్పాలంటే.
హ్
ముందు రోజు కొద్ది మంది మాత్రమే నోములు చేసుకుంటారు.
హుహ్
హ్ ఎక్కువ మంది ఏం చేసుకోరు.
నోములు అంటే ఎటువంటి చెప్తారా అట్లా.
నోములంటే పూజలు, ఎవరైనా వడి బియ్యం ఇచ్చేవాళ్ళు ఏదైనా మొక్కు కుంటరు కదా ఏ ఏ ఆ లైక్ పూజ చేస్తాం స్పెషల్గా. అట్ల అన్నమాట పూజలు అం తే అక్కడ ఏమి ఉండదు. వడిబియ్యం కట్టించే వాళ్ళు వడిబియ్యం వేస్తరు, గాజులు కానివ్వండి చీరలు పెట్టే చీరలు పెట్టేవాళ్ళు
హ్
అంతే నూరు అయి ఏం లేదు తెలుసా వోడి బియ్యం అంటే అదే నోములు అంటే.
మీ మా మా ఊర్లో అయి యితే ఇప్పుడచ్చే మొహరమే బాగా చేస్తారు ఇంక అంతే, నుంచి అయితే ఏం బాగా ఇప్పుడు మరి కొ త్తగా ఇప్పుడు మా ఊర్లో ఆ టెంపుల్స్ స్ బాగున్నాయండి ఇటు, ఆంజనేయ స్వామి టెంపులు మారే మావ టెంపుల్. అది మా ఊర్లో ఇప్పుడు ఫెష్ ఆ
హ్
ఆంజనేయ స్వామి ఫెస్టివల్ ఇప్పుడు బాగాచేస్తారు.
ఏం ఫెస్ట్ అంటే అ ఏం అంటే గుడి ఓపెనింగా అది.
ఆ ఆ టెంపుల్ ఓపెనింగ్ అండి.
ఎప్పుడు?
ఎప్పుడు శ్రావణ మాసం అండి నెక్స్ట్ మంత్.
ఆగస్టా
ఆగస్ట్ ఆ జూలై ఆర్ ఆగస్ట్.
ఉహ్
హ్
ఓకే ఓకే అంతే డేట్ ఇంగా ఫిక్స్ అవ్వలేదా.
క్స్అవ్వలేదండి కానీ అప్పుడే శ్రావణ మాసంలోనే చేస్తారండి.
ఆహా ఎంజాయ్ చేయ్యండి బాగా మీరు.
హుహ్
హ్
ఓకే అండి.
ఓకే